హలో ఆ ఏం చేస్తున్నావే
చెప్ మే
ఆ ఇంకే ఆ ఇంకేంటి అయితే ఎలాగున్నారు, అందరు బాగున్నారా ఫ్యామిలీ. హ్మ్ ఆ చెప్పే ఇంకేంటి
ఏం జెత్నావ్ ఆ చెప్పవే
కాలిగా ఉన్ ఉన్నను అలాగే హ్మ్ నువ్వు
తిన్నావా నువ్వు
ఆ తిన్నాను నువ్వు
ఆ తిన్న
చాలా రోజులు అయిందే కాల్ చేసి
అవును మీ పేరెంట్స్ ఎలా ఉన్నారు
ఉమ్ బానే ఉన్నారు
ఆ
ఉమ్ మన ఫ్రెండ్స్ అందరు ఏం చేత్ నారో ఎక్కడెక్కడో ఎవరెవరు ఉన్నారో మరి
ఆ
ఇంకేంటి ఏమన్న ప్లాన్ చేసావా బయటికెక్కడికైన ఎల్డానికి
ఏం ప్లాన్ చేయలేదే
టూర్లో ఏమంతిరి టూర్లేమ్ తిరగట్లేదా
టూర్లుప్పుడు ఏం లేదే నెక్స్ట్ మన్ టూరుందెళ్లలే
ఉహూ
ఉమ్
ఏంటైతే ఆ ఎజ్యుకేషన్ కంప్లీట్ అయిపోయింది కదా మరి జాబ్ సెర్చింగ్ ఏమన్న చేత్నావ
చేత్నానే ఏదో ఒకటి చూడాలి
ఉమ్ నేను ట్రై చేత్నానే బాబు ఆ చెప్పా
ఆ నేను చూత్నాను ఏదైనా సెట్ అయితే ఎల్తాను
ఉమ్
నువ్వు చూత్నావా
ఆ నేను ట్రై చేత్నానే మంచిది కానీ ఇంట్లోనేమో ఫోర్సు వచ్చే మని
ఆ
హ్మ్ ఇంకేంటైతే మన ఫ్రెండ్స్ ఎవరన్న టచ్ లో ఉన్నారా ఎవ పైన ఆల్లెం చేత్నారంట
తే అందరూ బానే ఉన్నారు హ్మ్ ఇంకేంటి మరి ఇంకా పడుకోలేదా
లేదే ఉ ఏ ఇయ్యే ఒకసారి సరదాగా మన ఫ్రెండ్స్ అందరం కలిసి టూర్ ప్లాన్ చేద్దాంలే ఏ ఊరికైనా
ఆ సరే నే
హ్మ్
మీరు ప్లాన్ చేయండి ఎక్కడికన్నా
ఉమ్ అందరం కలుసుకుని ఎళ్దాం ఒకసారి చాల్రోజలైంది కదా
అవునవును
కాలేజ్ డేస్ స్కూల్ డేస్ గుతతున్నాయి
ఆ అవే బాగుడాయా బాబు
నిజంగా అవే బాగుండి అప్పుడు తిట్టుకునే వాఊళ్ళం గాని ఎప్పుడయిపోతాయ అని కనీఓల్ గోల్డన్ డే అట్లా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు సిచ్యవేషన్ తో పోతయ బెటర్ అపి ఉ
అవునవును
హమ్
హమ్
ఎంకెంటి మరి
ఇంకేముంది చెప్పాలి నువ్వే
ఆల్మోస్ట్ ఇంకా అంతా ఖాళీయ
హ
రేపు శ్రీరావునమి కదా టెంపుల్ కి ఏమిని వెళ్ళి ప్లాన్స్ ఉన్నాయి మరి
ఆ వెళ్తామే రేపుదున్న
అ అద మే మా ఆహ ఇప్పు వాసం ఉంటన్నావా ఓవునులే
ను వెల్నా టెంపుిల్ క
ఆ వెళ్దాం అనుకుంటున్నాం రే హల్డే అాల
ఆ
చిన్నదో పెద్దదో ఏదో జాబ్ దొరికింది కదా ప్రస్తుతానినికి అయితే తర్వాత ఇంకా స్కిల్ తగ్గట్టు నేను చూస్తతే వెెతికితే దొరికితే ఉంటాను లేదంటే ఇంక ఇంటికెళ్ళి పోవడం అంతే అ ఇంకేంటి మరి
టెంపుల్ క వెళ్ళాలి బట్ రామాలయం టెంపుల్ ఎక్కడందో
ఆ మన ఉండి ఏరియాలోనే ఎక్కడో ఉందని చెప్ింది ఇంకొక అమ్మాయి మా ఫ్రెండ్ అంటే అది హనుమాన్ టెంపుల్ అంట అక్కడ రాముడి వారు ఉంటారు కదా
ందంటే లాస్ట్ టైమ్ మనం ఇద్దరం వెళ్దాము
ఆ అదే అనుకుంటా నాకు తెలిసి ఆ అదే అనుకుంటా
ఇల్మ్ ఒకసారి